హలో అంతా ఎం చేస్తున్నావు్ మంచి ఉన్నావా
నువ్వు బాగున్నావా ఏం చేస్తున్నావు అసలు మాటనే మాట్లాడట్లేదుగా
బాగున్నా ఏదో నువ్వు పెద్దమ్మ మాట్లాడినట్టు
నేను బాగున్నాను నువ్వెలా ఉన్నవ్
చెప్ప బానే ఉం ఉనా ఇగా
హలో సేతు విన్పియాటేలేదా
హలో హలో వినపి
హలో చైతుూ విన్పిస్తుందా
హలో వినిపిస్తుంది నీకు వినిపిస్తు
హలో వినిపిస్తుంది ఈ మధ్య మన స్కూల్ ఫోటోలు చూస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసు కుంటున్నాను
అవునా నాకు కూడా మన స్కూల్ రోజులు చాలా గుర్తుకొస్తుంటాయి ఆ రోజులు నిజంగా చాలా స్పెషల్
నిజమే ప్ర ప్రతి రోజు స్కూల్ కి వెళ్లడం ఒక ఎక్సైట్మెంట్ స్ట్రైట్ ఉండేది
అవును ఉదయం అసెంబ్లీకి అందరం లైన్లో నిలబడేవాలాం గుర్తుందా
చెదప్పి తర్వాత ప్రిన్సిపల్ గారి స్పీచ్ వినేవాళ్ళం
కొన్నిసార్లు మనం ఆలస్యంగా వచ్చి టీచర్ చేత మందలించుకు మందలించుకున్నాం కదా
ఆహా నాకుకసారి నేను ఆలస్యంగా వచ్చాను అప్పుడు నువ్వు నాకోసం లైన్లో చోటు పెట్టి నిలబెట్టావు
ఆ ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి కదా ఇక ఏం చేస్తాం అప్పుడప్పుడు సహాయం చేయాలి కదా
నిజమే నాకు లంచ్ బ్రేక్ టైం చాలా ఇ ఇష్టమ అయ్యేది
నాకు కూడా అందరం కలిసి కూర్చొని మనం తెచ్చుకున్న చద్ది మూటలు తెరిచి పంచుకొని అన్నం తినే వాళ్ళం గుర్తుందా ఆ రోజులు
గుర్తుంది మీ అమ్మ చేసేవి ఆలు పరోటాలు నాకు చాలా ఇష్టమ అయ్యేవి
నీ దగ్గర ఉండే చాక్లెట్స్ కూడా నాకు గుర్తుకున్నాయి నువ్వు వచ్చినప్పుడు చెప్తలే మా అమ్మకి ఆలు పరాటా చెయమని
మన క్లాస్ టీచర్ గుర్తుందానికి
అవును ఆమె చాలా స్ట్రిక్ట్ అయినా మన మీద ప్రేమ చాలా ఉండది
హోంవర్క్ చేయకపోతే చాలా సీరియస్గా మందులించేవాలు
కానీ ఎప్పుడైనా మనం మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా చాలా ప్రోత్సహించేవారు
ఒకసారి నేను మ్యాథ్స్ లో ఫుల్ మ్యాథ్స్ పెట్టుకుంటే చాలా అభినందించారు వినిపిఎట్లేదా చైతూ
ఉంది చెప్పు
ఒకసారి నేను మ్యాథ్స్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నప్పుడు ఆమె నన్ను చాలా అభినందించారు
ఆ నాకు కూడా గుర్తుంది ఆ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు కదా
మీకు స్కూల్ వార్షికోత్సవం గుర్తుందా
అవును మనం కలిసి చేసిన డ్యాన్స్ చాలా బాగుండేది
స్టేజ్ మీద మొదటికి నాకు చాలా టెన్షన్ క్షనగా అనిపించింది
కానీ చివరకి మనం బా ఇకా పర్ఫామ్ చేసాము కదా ఆ విన్పిస్ ఉంది ఫస్ట్ కొంచెం ఇట్లా ఆ ఆ రోజు మన ఫ్రెండ్స్ అందరూ మనల్ని అభినందించినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది
అలాగే స్పోర్ట్స్ డే కూడా చాలా ఫన్ ఉండేది
అవును రన్నింగ్ రేస్ లాంగ్ జింప్ షార్ట్ పుట్ ఎన్నో పోటీలు ఉండేవి
నేను ఒకసారి రన్నింగ్ రేస్లో రెండో స్థానం పొందాను
నాకు గుర్తుంది మన ఫ్రెండ్స్ అందరూ నీకు చప్పట్లు కొట్టారు విసిల్స్ కూడా ఏషినం
ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపిచ్చింది
అలాగే మన క్లాస్ లో చేసిన చిన్న చిన్న అల్లరులు కూడా గుర్తున్నాయా
వాటినెలా మర్చిపోతాను ఒకసారి టీచర్ క్లాస్ కి రాకముందు మనం చాలా శబ్దం చేసేవాళ్ళం గుర్తుందా
టీచర్ వచ్చేసరికి అందరం ఒకటేసారి నిశబ్దంగా కూర్చునే వాళ్ళం
ఖ్యంగా ఆ రోజులు అసలు చాలా బాగుండేవి
ఆ అవును ఒకసారి టి ఏమంటారు ఇప్పుడు చూస్తే అందరూ వేరే వేరే చోటులో ఉండేవారు
అవును కొందరు చదువుల కోసం బయటికి వెళ్ళారు
ఆ ఇంకొందరేమో ఉద్యోగాలు చేస్తున్నారు
అయినా కూడా మన స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పటికీ ప్రత్యేకమే మనకి
నిజమే కదా ఆ రోజుల్లో పె మనకు పెద్దగా టె పెద్దగా శ్రెమ ఆ అవేం ఉండేవి కాదు కదా
చదువు వార్తలు స్నేహితులు అంతే అదే మన ప్రపంచం
ఇప్పుడేమో ఇప్పుడు మాత్రం బాధ్యతలు, ఆ ఏమంటారు ఇవన్నీ ఎక్కువయిపోయాయి.
అప్పుడే బాగుండదు చాలా సింపుల్గా ఆనందంగా ఉండేవాళ్ళం అందరం
ఒక్కొక్కసారి అనిపిస్తది, ఆ ఈ మళ్ళా మనం అందరం కలిసి ఆ అట్లా ఏదనా ఆ అడిగి ఏర్పాటు చేయాలని
చాలా మంచిగా ఆదుపిస్తాను చెప్పాలంటే అందరం మళ్ళీ కలిస్తే చాలా ఆనందంగా ఉ
హలో
అ చైతూ వినిపేట్లేద
ఆ విన్ ఏమన్నావు నాకు హలో హలా
మనం ఒకసారి స్కూల్ కీ హలో
హలో హలో చెప్పు చెప్పు
మనం స్కూల్లో కలుద్దాం అన్నావు కదా, మంచి ఆలోచన అందరం మళ్ళీ కలిస్తే, చాలా ఆనందంగా ఉంటుంది అని అంటున్నాను.
అవును మన ఉపాధ్యాయులను కూడా కలవచ్చు
వాళ్ళు మనల్ని చూసి చాలా సంతోషపడతారు
ఖచ్చితంగా మనం ఎక్కడున్నామో చెప్పడం కూడా వాళ్ళలకు ఆనందంగా ఉంటుంది
త్వరలోనే మన క్లాస్లో వాట్సాప్ గ్రూప్లో మాట్లాడే ప్లాన్ చేద్దాం ఏమంటా
ఆ బాగుంటుంది నేను కూడా అందరినీ సంప్రదిస్తాను
నిజంగా స్కూల్ జ్ఞాపకాలే ఎప్పటికీ మర్చిపోలేని
అవును మా జీత జీవితంలో చాలా అందమైన భాగం అదే కదా
మాట్లాడటడం చాలా సంతోషంగా అనిపించింది నీతో
నాకు కూడా మమతా మళ్ళీ త్వరలో మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత డైరెక్ట్గా కలిసి మాట్లాడచ్చు
హు కలుద్దాం ఇంతకి అందరు వస్తారన్ తావా మరి మనం ప్లాన్ చేస్తే
వస్తారు మనం అందరికి హ్ ఆ సమాచారం అంద చేద్దాం
సరేగాని ఆ రోజు మరి వంటకాలు ఏం పెడదాం ఏమో ఏమైనా అనుకుంటున్నారా
ఆ అంటే ఆ పెడదాం ఒక మిఠాయి, ఆ బిర్యానీ, అన్నం, పప్పు. ఇంకా ఆ రోజు మనం మ డ్యాంస్ అవి ఇవి కూడా చేద్దాం పే
బాగా ఎంజాయ్ అ చేద్దాం, ఆ రోజు ఎప్పకి మర్చిపోలేని రోజు అవ్వాలి
ఆ సరే సరే చేద్దాం చేద్దాం హాయిగా
ఆ
సరే ఎలా అంటేయాలి వినిపిస్తుంది ఎలా అంటే అలా ఫుల్లు ఆనందంగా గడుపుదాం ఆ రోజు
చైతు ఇన్ పిస్తుందా కొంచెం కట్ వినిపీయట్లా నీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడు ఆ అవును అలాగే గడిపేద్దాం
హ్మ్ ఇంకా
అందరికి ఫోన్ చేసి కనుక్కో ఇలా పెడు తుందా మస్తు ఆ రా కలుద్దామని ఏమంటారని అడుగు నువ్వు తెలిసినోళ్ళకి నేను కూడా అడుగు
ఆ ఆ సరే సరే అంత సమాచారాన్ని ఒక దగ్గర చేర్చి
సరే అందర మీ ఏదైనా ఆ
నీ వయిసు సరి గినిపిచాల ఆా అ అ హలో
ఆ రోజు అందరం కలుద్దాం బాగా ఎంజాయ్ చేద్దాం ఏమన్నా స్పెష చ్చలుగా చేద్దామని అంటున్నాను
నువ్వు కూడా ఇంకేమన్నా ఆటలు ఇట్లా ఆడుదాం అనుకుంటే ఒక వివరణ పట్టిగా తయారు చేసుకొని రా సరేనా
సరే చేస్త తనుం సరేగానే మా అమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సరేనా
సారే సారే మమత
సరే బాయ్ చెతు